వెళ్తావా హలో
హలో
హలో
హలో
హలో
హలో
ఆ ఆ ఐశ్వర్య చెప్పు హలో
హలో
ఆ ఏం చేస్తున్నావు
ఎం చేస్తున్నావు నువ్వు
వినిపిస్తున్న
వినిపిస్తుంద నాకు చెప్పు నేను టీవీ చూస్తున్నా నువ్వు హలో
హలో వినిపిస్తుందా నీకు
నాకు మంచిగా వినిపిస్తుంది నువ్ చెప్పు
చెప్పు ఏం చేస్తునావ్
టీవీ చూస్తున్నా నువ్వు
ఆ నేను కూడా అదే చేస్తున్నా వెళ్ళామని అనుకుంటు
ఎక్కడికి
ట్రిప్స్
ఆ
ట్రిప్స్ కి వెళ్దాం అనుకుంటున్నాము
త్రి
ఆ అదే చూస్తున్నా ఎక్కడికి వెళ్ళామా అని సమ్మర్ లో
ఓహ ఏ ట్రిప్ వెళ్తాం మరి
చూడలీ ఇక నార్త్ లో అనుకుంటున్నా నార్త్ లో ఏరియ
నార్త్ లో అంటే
ఆ అనుకుంటు న ఏదనా అద్ద ఉంటాయి కా
హు
ఉ నువ్వు ప్లాన్స్ ఏం లేవ
ప్లాన్స్ నాకేం లేవు ఆలోచిస్తున్నా అంతే
ఎం చేస్తావ్ మరి సమ్మర్ లో
ఏం చేస్తాం తిని పడుకోవడం చుట్టాలు ఇంటికి వెళ్ళడం
అంతేన
అంతే
ఉ ఇంక
ఇంకే గుడిలాకి వెళ్తావా లేదంటే ఎక్కడనా బయట ప్లేసెస్
అదే చూడాలి మోస్ట్లీ టెంపుల్స్ ఏ అక్కడేమన్న ఉన్న విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయ అనుకో టూరిస్ట్ ప్లేసెస్ అది కూడా చూడాలి
నువ్వు ఒక్కదాని వేన మీ అక్క వాళ్ళు కూడ వస్తారా
లే మా మా ఫ్యామిలీ అనుకుంటున్నా
ఫ్యామిలీ ట్రిప్ అనమాట
ఆ ఇంక తిన్నావా
తిన్నా నువ్వు తిన్నవ
లేదు ఇంకా దీనిలో ఏం చేసిన ఏం చేసారు ఇంట్లో
మార్నింగ్ పొద్దున్న టిఫిన్ సేమియ ఉప్మా
ఓ ఎలా చేస్తారు ఉప్మా
మీకు వంట రాదా
ఆ నాకు అంత ఎక్కువ రాదు చెప్పు ఇప్పుడు ఎలా చేస్తార ఈజీ‌ ఏమో గదా
చాలా ఈజీ
చెప్పెలా ఆ
ముందు
ఆ ఆ
ఒక డిష్ తీసుకో ఏదైనా ఒకటి
ఆ
ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోయి
ఆ ఇంకా
ఒక రెండు మూడు స్పూన్లు అలా
ఆయిలా ఆ
సేమ్యా ఉంటది కదా
ఆ
దాన్ని వేయించు
ఆ
ఒక నాలుగైదు నిమిషాలు వేయించి
ఊ
ఆ తర్వాత తీసై
ఆ
మళ్ళీ దాంట్లోనే మళ్ళీ నూనె పోసి అందులో‌ జీల కరా ఆవాలు పచ్చిమిర్చి ఇంకా నీకెం కావాలం అంటే అవి కూరగాయలు కూడా వేసుకోవచ్చు
ఊ
అవి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వు ఆ ఉల్లిగడ్డ లేవ ఇయ్యాలి మెయిన్గా
ఓనియన్స్ ఆ యా ఓకే అ ఎ అది ఎలా కట్ చేయాలి
నైఫ్ ఉంటుంది కదా
ఆహా లైక్ చిన్న పీసెసా లేదంటే
నీ ఇష్టం
ఓకే
ఎలా ఐనా కట్ చేసుకో
ఆ అవును
అందులో వాటర్ వేసుకో నీళ్ళు పోసుకొని ఒక్క గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు
వాటరా ఓకే
అలా కాదు నాకు గట్టిగా కావాలి సేమియ అనుకుంటే ఒక గ్లాస్కి ఒక గ్లాసు దాని మీద పావు
ఓకే ఊహూ
ఆ తర్వాత సేమియా వేసుకో
ఊహూ
ఒకో ఐదు నిమిషాలు పాటు కలుపు కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డ గడుతు సరిగ్గా ఉడకాలి ఊ
మిక్స్ చేసి మూత పెెట్టాల
మూతే ఏం అవసరం లేదు దించేసుకవచ్చి తర్వాత
అ
తొందరగానే అయిపోతుంది
అ ఎవరి నువ్వే చేసావా
నేను కాదు మామ్మ
ఓకే ఇంకేమ వచ్చు నీకు
అన్ని వచ్చు
వంట కర్రీస్ వచ్చా ఏమన్నా
వచ్చు
ఏం కరిస్
నీకేం రాదా
నాకంతా ఎక్కువ ఏం రావు
నేర్చుకోవచ్చుారా
అవును నేర్చుకోవాలి ఆ సమ్మర్ లో నేర్చుకోవాలి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్
చిన్నవే కాదు పెద్దవి కూడా నేర్చుకోవాలి
ఆ
ఇప్పుడైనా జాబ్కి ఒక్కదాని నిన్నప్పుడు ఉండాలి కదా
అవునవును నిజమే
ఒక్కదాని ఉన్నప్పుడు చాలా కష్టమ అవుతుంది
అవునవును ట్రై చెయాలి ఇంకా మంచిగా
ఇంకా ఏదైనా అప్లై చేస్తున్నావా
లేదు ఇంకా ఏం అప్లై చేయలేదు ఇంకా ఇంకా ఆ నువ్వు ఇక్కడికనా వెళ్ళినవా మన ట్రిప్స్ కి రీసెంట్గా
రీసెంట్గా నేను ఎక్కడికి వెళ్ళలేదు కాలేజ్కి ఇంటికి
ఓకే ఎక్కడికి వెళ్దాం అనుకుంటును
నేను
లైక్ నీ ఫేవరెట్ ప్లేస్ వెళ్ళాలి అనుకున్నది
తిరుపతికి వెళ్లాలని ఉంది అని చూడాలి
ఎప్పు ఎప్పుడు వెళ్ళలేదా లైక్ చిన్నప్పుడు
వెళ్ళలేదు
ఓహో అయితే చూడు మరి అవును బాగుంటది ఈ టైమ్ లో కూడా టికెట్స్ దొరకవు
నువ్వెన్నావా
నేనా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్లా అంతే మళ్ళీ వెళ్ళాలి ఎప్పుడైనా చూసి చూడాలి
పలేసో చూసినాం అక్కడ
అ తిరుపతి చూసిన దాన్ని ఏమంటారు సరౌండింగ్స్ లో ఒక చిన్న చిన్న గుళ్లు ఉన్నాయంట అవి చూసా ఆ వాటి నేమ్స్ స గుర్తులేదు ఉ అక్కడ వాళ్ళు ఉంటారా కదా గైడ్స్ టూరిస్ట్ గైడ్లు వాళ్ళు చె త్తరు మ్మ్ మంచిగా ఉంటది ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళినాము
మరి కాశీకి ఎప్పుడు వెళ్లాలనిపియ్యలేదా
అవును కాశీకి వెళ్ళాలి కానీ అది చాలా మనం అనుకుంటే అయ్యేది కాదు కదా అవును కాశి ఇంకా పెద్ద ప్లేస్
చాలా పెద్దది ఒక వారం ఉంటే తిరుగువచ్చంట
అవు ఎక్కడా కాశీ కర్ణాటకానా మహారాష్ట్ర ఎక్కడ ఎక్కడ ఉంటంది హలో హలో హలో
కాశీ వారణాసిలో ఉందంటాం
అదే వారణాసి వారణాసి ఎక్కడ ఏ స్టేట్
వారణాసి ఉత్తరప్రదేశ్ అనుకుంటాం
నార్త్ లో నా కాశీ సౌత్ లో కాదా
చిన్నప్పుడు చదువుకోలేదా
లేదు నాకు అంత ఐడియా లేదు మ్యాప్స్
అందరం మర్చిపోము కదా మ్యాప్స్
ఆ అవును నార్త్ సౌత్ ఆల్ ఇన్ అవును మత్తము స్టేట్స్ చెప్తుండే కాంటినెంస్ అన్ని చెప్తుండే అప్పుడు కంట్రీస్ ఇప్పుడు ఏం లేదు
ఏం గుర్తులేదు మన చుట్టు ఉన్న ప్రదేశాలే చెప్పలేకపోతున్నాం
అవునా అదే కదా అంత అవసరం రాలే మనకి
ఉమ్మ్
అవునా
ఇంకా
ఇంకా ఆ ఓకే ఓకే మ్మ్ చూస్తా ఇప్పుడు ట్రై చేయాలి ఇంకా నైట్ నువ్వు చెప్పిన సేమ్యా ఉప్మా
నైట్ ఎందుకు